చెల్లి ఎలా ఉన్నావురా
ఆ అక్క బోన్నా అక్క మీరు బోన్నారా
హుం
ఇంట్లో ఎలా ఉన్నారు అక్క అందరు
ఆ మంచిగేవున్నర్ర అందరు బాగున్నారు మీరు ఎలా ఉన్నారు
బాగున్నాం పిల్లలు
ఊ బాగున్నారా
ఈ ఎండాకాలం ఎట్లుంది ఎండలకి
చాలా హాట్ హాట్ గుంది ముందు నుంచే ఇప్పుడు ఈ ఎండ సెలవులు రాకముందే ఈ రకంగా ఉందంటే
అసలు కాదు ఏప్రిల్ మే జూన్ ఎట్ల ఉంటదో జూసుకో
ఏమోరా అసలు చూడు ఎట్లాగుందో
పోయిన సంవత్సరం కంటే ఈసారి ద దుమ్ దులుపుతాయి అనుకుంటన్నా
ఈ సంవత్సరంలో అన్ని ఎక్కువేరా వర్షాలు ఎక్కువే చలి ఎక్కువే అన్ని ఎక్కువే ఇప్పుడు ఎండలు కూడా అట్టనే ఎక్కువ
అక్క
పోయిన సారే ఎక్కువ ఇప్పుడు అంతకంటే ఎక్కువయినాయ్
ఆ ఏం చేస్ స్తున్నారక్క
ఏం చేయ్ లేదురా చాన్ రోజులయిందిగద్ కదా అని ఫోన్ చేసా
ఏం కూర మాది తోట కూర ఆ అది టేస్ట్ లేదు పాడ్లేదు సప్ప సప్పగా ఉంది ఎంత మంచిగా ఆయిల్లో వేసినా కాగానీ టమాటా వేసా కూడా
ఆ కొంత మంది అరే నేను చెప్పలేదు నీకు ఈ నేనే నాదే కోసి పెంచుతున్నానురా తోటకూర
ఆ ఇంకా
ఆ పాలకూర చుక్కకూర మెంత్ కూర
వావ్ అంటిగా ఈ కూ ఆకూరలు మొత్తం
ఆకూర్లు మొత్తం నేనే పెంచుతున్నారా ఇంట్లో స్థలం ఉంది మా పక్కన ఊ వాటర్ కూడా అవైలబుల్గున్నాయి ఇకా పెంచుతున్న
మంచి పనక్ అక్క ఇదే మంచి పని ఇంట్లో మంచిగా ఇంట్లో వండుకో ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు నీ కాడే కొనుకుంటన్నారు మొత్ త్తో
అవును ఇక్కడ అందరు ఇక్కడ తీసుకెళ్తారు కొత్తిమీర బాగా సేల్ అవుతదిరా
ఆ మరి డైలీ ఇగో ఇప్పుడు చికెన్ వండుకుంట్రు. ఫుల్లుగా చికెన్ లోకి గావాలి మ టన్ లోకి గావాలి కొంతఅంది పచ్చడి చేసుకుట్రు ఈ పుదీనావు ట్రై చేయ్ పెనూ
పుదినా గూడ్ ఉందిరా అన్నీ ఉన్నాయ్ ఆక్కూరలు అనేవి అన్నీ ఉన్నాయ్ హ్మ్
ఒక్కదానివేనా ఎవరన్నా ఉన్నారా నీక్ కు తోడు
ఎవ్వరు లేర్రా ఒక్కదాన్నే
ఆహ్
కానీ మంచిగా మన్ చిగ్ ఉందిరా ఆక్కూర్లు టేస్ట్ ఉన్నాయ్ అంటే వాళ్ కొంత మంద్ సీడ్స్ సీడ్స్ ని బట్టి ఉంటందిరా అందరూ మంచి సీడ్స్ ఉండవు గదా ఎరువులు మంచిగ వేయరు.
వాయిస్ పెంచ్
వినిపిస్తుందార
ఆహ్ ఏంమేస్ పెంచుతున్నావ్
ఎరువుల్ ఎస్తరా ఈ పెండ లాంటితి ఇక్కడ్ పల్లెటూరు గదా మంచిగ వీట్లోనే ఆహ్ ఇప్పుడ్ టమాటా తొక్కలు గాని లేపోతే ఆనియన్ గానీ ఇప్పుడు కడిగిన బియ్యం కడ్గిన వాటర్ ఇవన్ అన్నీ గుడా చాలా మంచివిరా మొక్కలకి ఇంట్లోనే ఎరువుల్ తయార్ జేసి అందులో బోస్ తన్ మస్ ఆహ్ ఆయిస్ స్టోర్ జేస్తా ఉల్లిపాయ్ తొక్కలు ఆహ్ టమాటా లేక్పోతే ఇట్లనే ఆక్కూర్లు అవన్నీ అందులో అంటే పాడైపోయినవ్ ఉంటాయ్ కదరా అవన్నీ స్టోర్ చేస్తా.
ఆహ్
హోఓఓఓ వినిపిస్తుందరాజ్
ఆహ్హ్ ఆహా లేదు వింటూనే ఉన్నాక్క అదే చెప్పు తున్నావ్ గదా ఆ ఉల్లిపాయలు ఇవి గుడా వేస్తావా అ
ఆహ్ అవన్నీ వాటర్లో ఆవాటర్ వన్ వీక్ వరకు స్టోర్ జేయల్రా స్టోర్ జేసి ఆ వాటర్ గుడ వాటికి బోస్తే చాలా మంచి స్మెల్ వస్తది తోటకూర పాలకూర గాని మెంతికూర మెంతు కూర చాలా మంచిదిరా బాడీకి.
అవునంట లేడీస్ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్. మంచిదంట
హెయిర్ గ్రోత్ కి ఆ మెంతికూర ఆహ్హ్ మీముందే ఎవరైనా వచ్చినా గాని ని వాళ్ళ ముందే కట్ చేసి ఇచ్చేస్తా. అక్కడక్కడ ఇప్పుడు ఆ మధ్యలో ఇప్పుడు మనకి బయట తీసుకుంటే పెద్దగా క క కట్ట పెద్దగా అమ్ముతున్నారు గాని, దాంట్లో ఎంత చెత్త వస్తుంది చూసావా ఎప్పుడన్నా.
నిజమే నువ్వు చెప్పింది ఓ గో గడ్డి పెడుతన్నారు.
తన్నారు అంత పె అంత పెద్ద కట్ట అని చెప్పి మనం తీసుకుంటాం కానీ నేన్ చాలా చూసారా ఇక్కడ దొరకదు కదా అందుకని ఇంకా నేనే ఒక ప్లాన్ చేసి ఇగా నారు పోసా అనమాట
కాదు గోంగూర కూడా వేసావా?
అన్నీ రా గోంగూర ఇప్పుడిప్పుడే ఇంత వరకై తే వేయలేదు ఇప్పుడే యేశా ఇంకా రాలే మరి మొలకలు అట్లా కానీ చాలా హెల్తీగా పెంచుతున్నానురా ఒకవేళ మీకు ఎప్పుడైనా కావాలన్నా లేక్ పోతే ఈ ఏరియా అయితే ఇక్కడే తీసుకుంటారు. తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర అన్ని ఇక్కడే అసలు మస్తు వాటర్ మస్తు గ్రీనిష్ గుంటది బాగుంటంది రా
అంటే ఇప్పుడు అక్క కరేపాకు చెట్టు ఉంది అక్క, అది వచ్చి ఏదో పురుగు పట్టినట్టు అయింది ఏం చెయాలి?
ఆకులు మొత్తం దూసురా, ఆకులు తీసేయి.
హ్మ్
ఆకులు మొత్తం క్లీన్ చేసి దానికి బాగా వాటర్ పోస్తే ఈ టైమ్ లో ఇంకా ఫ్రెష్ గొచ్చిద్ది తెలుసా అందరు వర్షాకాలం వచ్చిది అనుకుంటరు గానీ వర్షాకాలం అంతా పోయిన తర్వాత ఎండాకాలం స్టార్ట్ అవుద్దా?
ఆ
ఆ స్టార్ట్ అయినప్పుడే కరివేపాకు అనేది చాలా ఫ్రెష్ గొచ్చిద్ది ఈ టైం లోనే ఆకులు మొత్తం దూసేసి, బాగా వాటర్ పోయి
ఆ
హ్మ్ చిన్న చుట్టూ దాన్ పెద్ద చెట్టే కదా
ఆ పెద్దది అక్క మీడియం సైజ్ ఉంటది, గదొక్క చెట్టే ఉంది ఆక్కూర్ లేమి లేవ్
అవును ఆ కరివేపాకు చుట్టూ ఆ చెట్టు చుట్టూ కొంచెం చిన్న గొయ్యి లాగ తీసేసి, మంచిగా పొద్దుట సాయంత్రం తాకు వాటర్ కూడా అప్పటికప్పుడు పట్టింది పొయ్యకూడుదురా
ఆ
ఆ నైట్ అంతా ఉండాలి వాటర్ తెలుసా చాలా కూల్ వాటర్ నైట్ అంతా సో నో నైట్ అక్కడ బక్కెట్లో పట్టేసి ఉంచాలి. ఆ నైట్ అంతా ఉం టది కదా వాటరు
ఓకే
ఆ ఆఫ్టర్ డే అది ఆ నీళ్ళు పోస్తే తొందర్ గా గ్రో అవుద్ది మొక్క.
ఇదేదో బాగుంది నువ్వు చెప్పింది ఇంతవరకు తెలియదు నాకు
ఆ వాటరే పోస్తాను నేను ఇప్పటికి అంతే నేను అంతకు ముందు రోజు వరకు పట్టేస్తా వాటరు డ్రమ్ లో గానీ, బకెట్లలో గానీ ఆ ఇప్పుడు మనకి మోటర్ ఉంది లే గానీ మోటర్ డైరెక్ట్గా అవుద్ది కదరా
ఆ అవును
అందుకే డ్రమ్ లో పట్టేసి ఆ మోటార్ అంతలో పెట్టి నేను ఆ పైప్ ద్వారా దానికి పంపిస్తానమాట ఆ చల్లని చల్లని వాటర్ పొద్దుటే పెట్టాలి
ఆ
అప్పుడే ఆ మొక్క బతికినట్లు తొందరగా బ్రతుకుతది తొందరగా ఎదుగుతుంద అమాట హెల్దిగా
హ్మ్మ్
మధ్యాహ్నం టైం లో అందుకే వాటర్ పెట్టద్దు అంటారు ఎందుకంటే వేడు వేడుంటాయి కదర వెచ్చకున్న లేకపోతే వేడుకున్న వాటర్ అవి చెట్లకు పోయద్దు అని అంటారు ముందు నుంచి
ఓకే
కానీ మంచిగా పెరుగుతుంది ంద్రాం తోట అయితే చాలా బాగుంది
అయితే వస్తా అక్క నేను మా ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పా మళ్ళీ ఏమో నేనే చెప్తాను మళ్ళీ నేను కూడా ఒకసారి వచ్చి చూస్త
చూడ రా నీ ము నేనే కోశిస్తా నేనే
హుమ్
సరేనా చాలా చాలా కూరలు ఉన్నాయి కట్ట కదరా నాలుగు కట్టలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మంగా మనకయితే తక్కువక ఇస్తలే కాని
హ
ఉమ్ అట్లా నార్మల్గానే ఇస్తా అంత రేటు రేటు అయితే ఏం లేదు నాలుగు కట్టలు అట్లాగా ఇంకాని అక్కడ బయట అయితే పెద్ద కట్ట చేసి చూసి చూడకుండా మొత్తం అది మళ్ళీ బయట వచ్చింది మొత్తం వాడి ఇది తెలుసా వాళ్ళు నిన్నటివి కూడా స్టోర్ చేస్తారు స్టోర్ చేసి స్ప్రే చేస్తున్నారు దాని మీద
ఆహా అలానా
ఉమ్ స్ప్రే చేస్తే ఏమైతుంది అ అది మనం తేగానే వాడిపోద్దు
అది రైటేలే నువ్ చెప్పింది కూడా రైట్ అసలు ఒక్క రోజుకే ఫ్రిడ్జ్ లో పెట్టినా ఉండట్లేదు
ఉండదురా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నిన్న మొన్న కోసినవి కూడా ఇప్పుడు స్ప్రేస్ వచ్చినాయి క ఫ్రెష్గా ఉండేవి అట్లా వాటిని చూసే నేను ముందే మేల్కున్న రాను అయినా
ఓ మంచి పని చేసావ అక్క కానీ ఇంత నాలెడ్జ్ జనాలకి ఈ రోజులోది జనరేషన్ వాళ్కి ఏం ఉండట్లేదు
ఇగో మనం పెంచుకున్న దానికంటే ఏది ముఖ్యం కాదురా
అవునక్క
మనం మనం మనకల్లా ముందు మనం చేసే దాంతోట అది గ్రో అయ్యి మంచి మంచి ఫుడ్ని ఇస్తుంది అంటే అది చాలా బెటర్ మన హెల్త్ కి
ఉ అది నిజమే నువ్వు చెప్పేది కూడా
ఉ అందు కానీ ఇక బయట చాలా వరకు బంద్ చేసిన ఏక్కడ తీసుకుంటారు ఇక్కడ మళ్ళీ మా దగ్గర వీక్లీ వంత్ సంత ఉంటదిరా
ఆహా
అందులో అందులో కూడా పెడతారు తెలుసా అయినా గాని అక్కడ ఎవ్వరు తెచ్చుకోరు
నీ దగ్గరే తీసుకుంటున్నారు
ఉ నా దగ్గరే తీసుకుంటారు అంటే అంత నమ్మకం అన్నమాట
ఆ అలానా
ఉ
మంచిదే కదా అక్క ఇలాయితే అయితే చాలా మంచి పని చేసారు డబ్బులు వస్తాయి ఇంట్లో కూరగాయలు వెళ్తాయి
ఇప్పుడు నేను వాళ్ళ వాళ్ళ ముందే కట్ చేసి ఇవ్వడము అది కొంచెం గ్రో గ్రో అయిన తర్వాత హెల్దీ కనిపిస్తా ఉంటే అది వాళ్ళకి ఎంత మంచి ఫీల్ ఉంటదో తెలుసా అది ఆ ప పచ్చని తోట చుస్తంటేనే అసలు తీసుకోవాలనే అంత ఆశగలుగుతది అందుకని అక్కడ అక్కడ కూడా ఎవరు తీసుకోరరా అసలు మా దగ్గర సెంటర్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ తొందరగా ఎవరు కూడా అక్కడ తీసుకోరు నా దగ్గరే తీసుకుంటారు అంత నమ్మకం సంపాదించుకున్న ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది
ఆహా ఇప్పుడయితే ఇంటి దగ్గర వాళ్ళకి ఫేమస్ అయింది అంతే కదా
ఇట్లనే ఇక హోమ్ రెమెడీస్ చేసుకుంటా ఇక మన ఇంటి దగ్గరే పెంచుకుంటే అది ఇదేనే కాదురా ఏదైనా అంతే కాయగూరలు గాని లేకపోతే చుక్కులు వంకాయ ఇవన్నీ కూడా మన ఇంట్నే పెంచుకొని ఆర్గాన్ గా మంచిగా ఇక్కడే చేసుకుంటే మంచిది
మరి జాంకాయ చెట్టు కూడా ఒక రెండు వేయకవపోయేనవ అక్క
ఉన్నాయి రా ఉన్నాయి
ఆహా ఈసారి వచ్చినప్పుడు చూస్తా లే క్క
చూడరా మంచిగా అంటే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పు ఇక్కడ దొరుకుతది అని చెప్పి ఒకవేళ కావాలి అని చెప్పి అయితే నేను మార్నింగ్ ఎవరైనా అక్కడి నుంచి ఒకక్కరిని ఎవరిని పంపించినా ఓకే లేకపోతే హోమ్ సర్వీస్ కూడా మేమే చేస్తాం
ఆ అలా చేయి ఒకసారి
ఆ తిన్నారా రా
లేదు అక్క ఇంక అక్కడ తోటకూర వండ అంతే ఇంకా
ఏం కూర ఏం కూర చేశావ్ అన్నావ్ రా
తోట కూర చేసి అదే బాలేదంటే చెప్తారు
ఉ అవును
సరే అక్క మరి ఆ సరే ఉంటా మరి అక్క
సరేరా మరి నేను, పని ఉంది చేసుకుంటా
ఓకే